ఆ బాగున్నారా అండి
మీరెలా ఉన్నారండి
బాగున్నామండి
ఇంకేంటండి ఏం చేస్తున్నారు ఎలా ఉందండి లైఫ్
ఆ లైఫా వెళ్తూ ఉందండి మీదండి
మంది అంతే అండి ఏమంటారు ఆ ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నానా మిషన్ ఉంది అనుకోండి స్వి చేసినప్పుడు ఆన్ కావాలా లేదంటే లే అన్నట్లు పోతూ ఉంటాం పో పోవడం ఆ పని చేసుకోవడం తినడం రావడం పనుకోవడం సేమ్ రిపీట్ ప్రాసెస్
అవునండి నాకు మళ్ళీ చి నాకైతే చిన్నప్పట్లా లైఫ్ అయితే చాలా బాగుంది బాగా అనిపిస్తా ఉన్నింది
అంటారు ఒక కోటి రూపాయలు కాదు కదా ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ తిరిగిరాని అనుభూతి అండి అది. ఆ రోజులు బలే ఉం డేవండి ఆ స్కూల్కి పోవడం ఆ సారు వాళ్ళు తిట్టడం
ఒక్కొక్కసారి స్కూల్ ఎగ్గొట్టడం అదే పనిగా కడుపు నొప్పిస్తాంది తల నొప్పిస్తాంది అని చెప్పి
ఎన్ని రీజన్ సో బాలేదని కుంటుకుంట యాక్ట్ చేయడము అప్పుడు అమ్మ వాళ్లు ఏమంటరు మళ్ళీ ఎత్తుకొని మరి స్కూల్ దగ్గర వదిలి పెట్
వదిలిబెట్టే వచ్చే వాళ్ళు కొట్టుకుంటూ పిలుచుకొని పోయే వాళ్ళు నీకు ఇప్పుడే వస్తాయిలె అన్ని నొప్పులు అనే వాళ్ళు
హు ఇంకా స్కూల్కి పోకోకుంటే ఇంకోటండి స్కూల్కి పోకుంటె సీనియర్స్ వచ్చి ఎత్తుకొని పోయేది
ఆ నాకెప్ ప్పుడు అట్ల అయితే జరగలేదండి కానీ ఈవ్
అమ్మాయిలు మాక్సిమం పోతారు పియండి అబ్బాయిలు ఇదే కదండి పోకుండా దాక్కోవడము ఎక్కడ ఏమంటారు పొలంలో లేక ఉరకడము ఇంట్లో ఏడైనా దాక్కోడము కనపడీకుండా వాళ్ళను పరిగెత్తించడము సీనియర్స్ ఎవరైనా స్కూల్కి రా అని పిలిచేకి వస్తే చిన్నప్పుడు
అవునండి ఎగ్జామ్ కా ఒక్కొక్కసారి అయితే పోకుండా ఎగ్గొడ్ తాను చూడండి ఆ రోజు ఎంత అంటే ఎన్ని యాక్షన్స్ చేస్తారో సార్ నోట్స్ ఇంట్లో పెట్ ట్టేసి వచ్చినాం సార్
అవునవును
సార్ నాకి తల నొప్పిస్తాంది సార్ అందుకే హోంవర్క్ రాయలేదు సార్
హెల్త్ బాలేదు ఫీవర్ వచ్చిందని చెప్పేది లేంటే అవ్వ వాళ్ళ ఊరికి పోయినాను అవ్వ వాళ్ళ ఊరికి పోయినాము పొద్దున్న వచ్చినాము
అవును నేను ఆ ఫంక్షన్ పోయింటి సార్ మా అన్నది పెళ్లున్నింటె వెళ్ళింటి సార్ అందుకోసమే హోంవర్క్ రాయలేదు సార్
కంగా చంపేసే వాళ్ళమండి మా తాత మహ తాతయ్య చనిపోయాడు నానమ్మకి ఇదయింది ఏదోటి వాళ్ళు నుంచి తప్పించు కోవాలంటే ఇంక ఏదో చెప్పే వాళ్ళమంతే ఇంకా ఏ మాటకి ఏ మాట స్కూల్ లైఫ్ స్కూ అమంటారు ఆ చిన్ననాటి జ్ఞాపకం రాలు రావండి
అవునండి నిజమేనండి ఇంకొకటి ఆ అవునండి ఇంకా ఏమంటే మనకి పనిష్మెంట్స్ ఇస్తాండ్రి చూడండి అవి ఇంకా పెద్ద మెమోరీస్ అండి
అవునండి మా సార్ అయితే టేబుల్స్ తప్పు చెప్తే ఒకటి టెన్ టైమ్స్ రాసుకోని రమ్మ అనేది మళ్ళీ లేదంటే గుంజీలు తీ అని చెప్పేది
అవునండి గుంజీలు తీయండి తో టై ఎన్ టీ మీరు చెప్పినట్టే టేబుల్స్ రాయండి అని చెప్పి గోడ కుర్చీ లేపిచ్చేది బ్యాగ్స్ నెత్తిమి మా స్కూల్ లో అయితే బ్యా నీ బ్యాగ్స్ నెత్తిన పెట్టిస్తూ స్త రండి
చెప్పిస్తాండ్రి వాళ్ళ ఏమంటారు ఆ వాళ్ళ క్లాస్ అయిపోయే వరకు నిలబడేమనే వాళ్ళు రావు అండి చిన్న జ్ఞాప చిన్ననాటి జ్ఞాపకాలు అప్పుడు గుర్తుంద అండి మీకి స్కూల్లో లో మన సార్ వాళ్ళు అడిగేళ్ళు ఏమవుతావ్ అంటే ఆ పోలీస్ యిత లయర్ యిత టీచర్ యిత ద
డాక్టర్ అసలు అవునండి చాలా అంటే చాలా అమ్మా మరో ఫుల్డేస్
టెన్త్ క్లాస్ వరకు మనం అదే పెట్టుకొని ఉంటాం పోలీస్ అవ్వాలి లేదా టీచర్ అవ్వాలి బాగా చదువుకోవాలి అవే ఉంటాయి బట్ అయితే ఒక స్టేజ్ వచ్చేసరికి ఇంకా మనకి అవే ఉండవండి ఏదోటి జాబ్ ఎత్తదలో మన అన్ను చూసుకోడానికి అనిపిస్తుంది
అవునండి
మీరేమ మీరేం చెప్పేవాళ్ళ రండి స్కూల్లో అలా అదిగినప్పుడు
ఆ నేను టీచర్ అయితాను డాక్టర్ అవుతాను అని ఎక్కువ చెప్
నేను పోలీస్ చెప్తాన అండి ఎందుకంటే కొంచెం హైట్ వెయిట్ బాగుంటానా మా సార్జ్ వాళ్ళు కూడా్ బాగా చదువుతావు పోలీస్ అవుతాటి పోలిసా బు అట్ల కొంచెం ఇంకరేజ్ త్య సేవలు వాళ్ళు కొంతమంది లెక్క సర్స్ ఉంటారండి ఎలా అంటే వాళ్ళ డాటర్స్ లాగా వాళ్ళ సన్స్ లాగా మనల్ని ట్రీట్ చేసేవాళ్ళు అలా ఫేవరెట్ టీచర్స్ ఉంటారండి కొంతమంది మీకున్నారండీ అలా ఫేవరెట్
ఉమ్ మాకున్నారండీ జాన్సన్ సారని ఒకసార్ ఉన్నారు ఇంగ్లీష్ చెప్తారంండి మాకి ఉమ్ అవునండి
నాకి ఒక మేడం ఉండే వాళ్ళండి సార్ వాళ్ళు ఉండేవారు రామ్మోహన్ సార్ అని ఆయన రీసెంట్ గా చనిపోయారు మాకి ఎలా ఉంటే ఇప్పుడు కొంతమంది స్కూల్లో ఉంటారండి అమ్మాయి ఇలా అని చెప్పి వదిలేసేది వాళ్ళు తప్పు చేసిన అబ్బాయిని ఏది అలా నేను చాలా వరకు చూసాను బట్ అయితే ఆ సార్ దగ్గరికి ఒక ప్రాబ్లం వెళ్ళిందంటే ఐదరు అమ్మాయయినా అబ్బాయయినా ఒకటే ఈక్వాలిటీ ఉంటుంది వీళ్ళ అమ్ అమ్మాయిలు వీళ్ళ అబ్బాయిలు అసలు అలా పార్షియాలిటీ ఉండదండి ఒక లెక్చరర్ కి ఉండాల్సినది మొదటి లక్షణం అది పార్షియాలిటీ ఉండకూడదు
అవును అబ్బాయయినా ఇద్దరూ ఒకటిే
పనిష్మెంట్ మా సార్ అలా చేసేవాళ్ళండీ మనం హోమ్వర్క్ చేయలేదంటే మాకు చేతులు కొడితే వాళ్ళకి చేతులుకి కర్ర తీసుకొని కొట్టే వాళ్ళు మమ్మల్ని ఇదా అమ్మాయి అని చెప్పీ, కొంతమంది ఉంటరు కదండీ కొట్టకోకుండా.
అవునండి.
మీరు గేమ్స్ ఆడేవాళ్లాండీ స్కూల్లో?
ఆ మేము గేమ్స్ అంటే ష్ షటిల్ బాగా ఆడేవాళ్ళమండి. షటిలు, క్యారంబోర్డు. ఆ బాగా ఆడేవాళ్లమండి.
అవునండీ మేము ఎలా అంటే ఇప్పుడు నార్మల్ గ్ క్లాస్ జరుగుతూ ఉంటుంది కదండీ, ఆ టైంలో అండీ హలో హలో వినిపిస్తుందాండీ?
ఆ వినపడుతోందండీ చెప్పండీ.
స్కూల్లో ఎప్పుడు ఏమన్నా మామూలుగా రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి కదా, మేము ఎప్పుడెప్పుడు స్ పీటీ సార్ని పిల్చుకొని క్లాస్ ఫ్రీ ఉంటే చాలండి గ్రౌండ్ కెళ్దామా, గ్రౌండ్ కెళ్దాం అనె అదే మాకు ఆలోచన.
ఆ స్కూల్ డేస్ లో మంచిగా ఆడుకునే వాళ్లం అండి. ఇప్పుడంటే టైమ్ దొరక్క గేమ్ స్ అనేటివి చానా తగ్గిచ్చాం గానీ.
హ్మ్మ్ అప్పుడు ఏందండీ బల్లే ఆడేవాడ్నండి నేను. కబడీకిి నేను కేప్తెను. ఖోఖో కి నేనే క కెప్టెను, రన్నింగ్ హండ్రెడ్ మీటర్సు ఒకే ఒకే ఉరికేవాడ్ని. బట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ నేనే ఫష్ స్ట్ ఉండేవాడిని. అసలూ తల్చుకుంటే మళ్లీ ఆ లైఫ్ ఫు అలా నాకి రాదేమో అని ఒక ఆలోచన.
అవునండీ, ఆ డేస్ అయితే ఇంకా మనకీ రిటర్న్ రావండి.
అవునండి. ఆ ఏమంటారు సార్ వాళ్ల దగ్గర. తన్నులు తినడమూ అ అంటే స్కూల్ ఎగ్గొట్టడము. మల్లీ ఇంకేమన్నా ఇన్డిప్ పెండెన్స్ డే రిపబ్లిక్ డే అలా వస్తే ఆ గేమ్స్ పెట్టడమూ. బల్లే ఉండేవి. మేమైతే మా సీనియర్స్ తో పోటీ పడి మరీ గెలుస్తాండి మండి కబడీ.
ఆహా అంత బాగా అడతాంట్ర అండి
కబడ్డీ నాకు చాలా ఇష్టం అండి ఎలా అంటే ఇంకా కొంతమంది రైడరు డిఫెండర్ అలానే ఉంటారు బట్ అయితే నేను ఆల్రౌండర్ అన్ని చూసుకునే వాడిని బాగా ఆడేవాడిని సీనియర్స్ తో ఆడిన ప్రతిసారి మేమే విన్ అయితంటిమి అండి ఇగ మాకి గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళండి విన్నయితే ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డేకి
ఈ అవునండి మాకు గుడా గిఫ్ట్స్ అంటే గుర్తుకొస్తా ఉంది మాకు మా స్కూల్ లో గుడా అంత అంతే అండి ఏమైనా గేమ్స్ రిపబ్లిక్ డే కి చిల్డ్రన్స్ డే కి ఇండిపెండెన్స్ డేకి గనా గేమ్స్ కండక్ట్ చేసి ఆ తినేటివి ఇస్తా ఉండ్రి
మీరేం గేమ్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళండి అప్పుడు
నేను మోస్ట్లీ అంటే క్యారమ్స్ లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుండే దాని అండి ఇంకా స్కిప్ స్కిపింగ్ లో పార్టిసిపేట్ చేస్త ఉంటాండి
ఆ మీకు పోటీలు పెట్టేవాళ్ళు కదండీ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఉంటాయి కదా ఇప్పుడు ఏమన్నా నేచర్ గురించి రాయండి ఒకటి స్టోరీ లాగా ఎస్సే రైటింగ్ ఎస్సే రైటింగ్ ఆ అలా జరిగినప్పుడు నేను ఒకటి రాస అండి నేచర్ గురించే టాపిక్ చెప్పారు అందరికి అందరి లోకల్లా నాకే ఫస్ట్ వచ్చిందండి అది ఏమంటారు ఇప్పుడు మామూలుగా బయట స్పోర్ట్స్ ఆడి వచ్చేది వేరు బట్ అయితే చాలా మంది రాసారండి మా సీనియర్స్ మా జూనియర్స్ ఎంతో మంది రాస్తే తెలుగులో అది ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్ వచ్చిందండి ఏమంటారు ఆ రోజు ఆ డిక్షనరీ ఇచ్చారండి నాకి ఆ అందరు ముందర పిలిచి ఇట్లా ఇట్లా నీకు విన్ అయినా అని చెప్పి నా పేరు పిలిచి అందరిలో నేను లేచి వెళ్ళి ఇచ్చారండి అబ్బా ఆ ఫీల్ ఉంది చూసినారా ఏమంటారు కొన్ని కోట్లు వచ్చి ఇచ్చినా రాదు ఆ ఫీల్ అంటే నాకు అప్పుడు నేను బాగా తెలుగు నాకు బాగా ఇష్టం అండి చెప్ప కదండి మా సారు బాగా ఉంటారు మంచిగా ఉంటారు ఆయన చెప్పే విధానం కావచ్చు అతను చెప్తే ఎలా ఉంటాయంటే దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని నేను బాగా చదివేవాడినండి తెలుగు అలా నేన నే స్టోరీ ఏం రాస్ ఏమో నాకే గుర్తు లేదు కానీ ప్రైజ్ అయితే వచ్చిందండి నాకె ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకె
ఉ ఆమ్ ఆ అట్లా వస్తే ఇంకా మనకంటే సంతోషమైన వాళ్ళు ఇంకొకరు ఉండరండి అయినా ఇవన్నీ మన చైల్డ్హుడ్ మెమరీస్ అండి
ఇంగా రావండి అ ఆ లైఫ్ రాదు ఇంకా అసలు ఆ ఫ్రెండ్స్ తో గొడవ పడ్డాలు వేరే క్లాస్ వాళ్ళతో మా సీనియర్స్ తో ఏమంటారు మా క్లాస్ అంతా వెళ్లి గొడవ పడ్డము ఇంకా అమ్మాయిలు లీడర్లు ఉంటే వాళ్ళ గొడవా పడ్డము ఏంది వీల్లద ఏంది నేమ్స్ రాసేది బోర్డు పైన అది ఇది అని చెప్పి బాలే ఉంది అండి మీరు లీడర్ అండి స్కూ క్లాస్ లో
ఇప్పుడైతే ఇంకా ఏది నేమ్ ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ నేమ్ రాసి టూ ఇంటూ ఇ
అవునవును నేనేం చేసా మా క్లాస్ లో ఒక మా క్లాస్ లో ఉండే వాళ్ళండి మా క్లాసులో ఎట్లా అంటే గర్ల్స్ ఒక లీడర్ బయ్స్ ఒక లీడర్ ఉండే వాళ్ళు
ఆ
అయితే వాళ్ళ ఇద్దరి ఇష్టం అది ఎవరైనా ఉండొచ్చు ఒకరు ఉంటారు అట్ల ఎవరైనా ఉంటే లేను నా నేం రాస్ ఆర్ అనుకోండి బోర్డు పైన నేను పక్కన ఉంటారు కదా మా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడి వాండి అక్కడ పాయింట్ ఏంటంటే నేను మాత్ర వాళ్లు నాతో మాట్లాడి వాళ్ళ పేరు పడుతది
ఆ అందరూ బుక్ అయితారని మీ మీది ప్లానింగ్
తని బడి చ్చవని పేర్లు అప్పుడు మళ్లీ ఏం చేస్తా రు ఒకరి ఇద్దరు అయితే పెట్టి చెప్తారు సార్ కి బాయ్స్ అందరూ పడేస్తాం అందరూ మాట్లాడకపోయినా నేనే మాట్లాడతా అప్పుడు ఏం చేస్తారు ఇంకా అందరి కొట్టేస్త డి నేనైతే అండి ఇండస్క్ స్కూల్ లైఫ్ కావచ్చు కావచ్చు డిగ్రీ కావచ్చు ఏమంటారు ఆ నన్నుంటూ నా సరౌండింగ్స్ లో ఉండే వాళ్ళు మర్చిపోలేరండి ఎందుకంటే నా బిహేవియర్ కావ ఫ్రెండ్స్ కూడా ఆ కున్నా అందరూ అందరితో కలిసిపోయే వాళ్ళు కాదు బట్ నేనైతే మా ఫ్రెండ్స్ ఆ మా ఫ్రెండ్ ఒకడు అనేవాడు నువ్వు అందరికి నాట్లో నోట్లో నాలుకలాగా అందరితో బా మాట్లాడి కలిసి పోయేవాని వని
అవి కొన్ని కొన్ని మెమరీస్ అట్లే ఉంటాయండి అంతే ఉమ్ సరే అండి మరి
జేస్తాయని మాతో పంచుకున్నందుకు మీ మెమోరీస్ ని మీరు గడిపిన క్షణాల్ని మధుర జ్ఞాప్ పకాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి
మీకు ధన్యవా వాదాలండి ఉమ్ బాయ్ అండి